ఆ ఎలా ఉన్నార్. రండి.
బావున్నాం అండి, మీర్ ఎలా ఉన్నారు.
ఆ బావున్నాం అండి.
భోజనం అయ్యిందా.
ఆ అయ్యిందండి.
ఉమ్ ఇంకేంటి విశేషాలు.
ఏ ఏం చేయలేద్. దండి ఊరికే ఉన్నాం. మీరేం చేస్తున్నార్ అండి.
ఏం లేదండి, నాన్నగారు ఇప్పుడే తోటక్ ఏళ్లారు.
వునా అండి. ఈ టైం లోన అండి. అవును ఈ టైమ్ లో వెళ్తారండి కొంతమంది స్.
నీళ్లు కోట్టడానికి వెళ్ళారు, ఈ రోజు పత్తి వేసాం కదా ఎండక్. కాలంలో, పత్తి వేసాం అన్నమాట.
ఆ ఎండాకాలంలో పత్తి వేస్తే, వాటర్ ఎక్కువ గావాలి. గదండి.
అవునండి, మాకు బోర్లు ఉన్నాయ్ అన్నమాట.
ఎన్ని బోర్లు ఉన్నాయ్ అండి మీక్. బోర్లండి.
హావునా అండి. పా మా మేము, మా పక్క తోట వాళ్ళు అందరూ అదే వాడ్. కుంటాం అన్నమాట.
అవునా.
లు వాడుకుంటే ఇంత డబ్బులని ఓస్తది.
ఆ ఓకే.
త్ వాళ్ళకి కొంచెం, నీరు అనేది ఇస్తారు తోటకి.
ఓ అవునండి మేము కూడా అలా, ఆ ఫార్మర్స్ అలా తక్కువ అచ్చినప్పుడు అలా చేసుకుంటారు.
ఉమ్ ఇంకా అలా చేస్క్. కుంటున్నారు. ఎండాకాలం అని పత్తి పెట్టాము దిగుబడి ఓస్తదని మంచిగా.
ఆ ఎండాకాలమే నా అండి, మంచి దిగుబడి ఓచ్చేది అంట్. టి ఎండలకి అంత మంచిగా ఉండదు కదండి చాలా.
ఎప్పుడే గాని, ఎండాకాలంలో పత్తి పెడితే ఆ ఎండకి మంచిగా పగుల్తది. పత్తి అనే దానికి ఎండ బాగా రావాలి. చలికాలంలో వేస్తే మనక్ అన్త్. తా దిగుబడి రాద్.
ఆ అదంతా ఎండకి పగల్ద్ కదండీ అది ముద్దగానే ఉండి
అవును ముద్ద ముద్దగా ఉంటది మా నాన్న ఇవన్నీ రోజు చెప్తూ ఉంటారు ఏం పెట్టాలి ఏమి అని
తెలుసుకోవాలి
నెల క్రితం పెట్టాం అన్నమాట ఇప్పుడు చిన్ని చిన్ని మొలకలొచ్చాయి చిన్ని చిన్ని వాటికి ఇ నీరు ఎక్కువ ఉండాలని వారానికి మూడు రోజులు వెళ్తారండి నాన్నగారి తోటకి
అవునా
వెళ్ళేసి నీరు పెట్టేసి వస్తారన్నమాట
ఆ డ్రిప్ప అండి
ఆ లేదు లేదండి
ఆ నీళ్లు కడతారా అండి ఇలా గట్లు వేసి అలా ఆ
అలా వెళ్తా ఉంటాయని మీ తెలుసు కదా ఇలా సాలు తీస్త సర్వాణి
ఆ తెలుసండి మేం కూడా ఫామా పేరెంట్స్ కూడా ఫన్మర్స్ ఆ
ఇంకేంటండి ఇందాకే గుడికి వెళ్లేేసి వచ్చాను ప్రసాదం పెట్టారు శనివారం కదా ఈ రోజు
అవునండి శనివారం ఏదో ఒక గుడికి అలా వెళ్ళాలండి
అవును
ఇంకా మీ మీ ఫార్మింగ్ ఎలా ఉంటుందండి
అంటే ప్రస్తుతానికి మేముొచ్చేసి పత్తి పెట్టుకున్నాము మే పెదనాన్న వాళ్ళు వచ్చేసి మిరప వేసారు మిరప కలింగడకాయ వేసారు
ఆ కలింగరకాయ ఎల్లో ఉంటుంది ఇంకా రెడ్ ట్ంటుంది కదా దండి మీరు ఎల్లోనా రెడ్డా
ఎరుపుది వేసామండి
ఆ అంటే ఆ తిక్కు గ్రీన్ పూ చ్చకాయ లేకపోతే ఓన్లీ నార్మల్ లైట్ గ్రీన్ అట్లా కూడా ఉంటుంది నా టువాన్ అంటే ఇది తిక్కుగ్రీనా అది నాటుదా ఆ కన్ఫ్యూజన్ అండి ఆ రెండు
లో మంచిగా వస్తాది కూడా
ఆ అవునండి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది
అవును అది మెరప అంతా అయిపోయింది ఇప్పుడు అది కలింగడకాయ తోట వేసేసారు మేం పత్తి పెట్టుకున్నామండి
ఆ అవునా అండి
పొద్దున పూట అయితే అమ్మ నాన్న ఇద్దరు వెళ్తారు తోటకి కీ కూలోళ్ళు వస్తారనమాట రాత్రి నీరు కట్టడానికి మాత్రం నాన్న వెళ్తారు
అవునండి మన తోటలు కాబట్టి మనమే చూసుకోవాలి ఆ టైంలో
అవును పని వోళను పెట్టాము రాత్రి పూట నీరు కట్టడానికి రామన్నారు ఇంక నాన్నే వెళ్తున్నారు
ఆ రారండి ఇప్పుడు ఎవరొస్తారు అలా
మీరేం వేసారు తోటలో
మా తోటలో మేము ఎప్పుడు మొక్కజొన్నే పండించుకుంట టామండి
ప్రతిసారి ఒకే పంట వేస్తే మంచి దిగుబడి రాదు అంట టారు అది నిజమేనా
ఆ మొక్కజొన్న మంచిగనే వస్తుందండి
అవునా అవి ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుం టాయి
బాగుంటుందండి నాటు కాబట్టి అవి మనం వేసుకునేది
ఆ అవు నవును
మేము మల్ ళీ ఇప్పుడు ఆ అతి ప్రోమోగ్రానెట్ ఉంటుంది కదండి అవి మా సైడ్ బాగా పెట్టుకుంటాం
అవు నాండి
ఆ చాలా బాగా వస్తుంది ప్రొమోగ్రానేట్స్ కి పైగా హెల్త్ కూడా చాలా మంచిది ప్రొమోగ్రానేట్.
ఉమ్ అవునండి
ఆ మీరు తింటారా అండి ప్రోమోగ్రానేట్
ఆ నేను బాగా తింటానండి అది రక్తం మంచిగా పడుతది అనమాట ఆ కాయ తింటే,
ఆ అవునండి చాలా ఉంటది తీ చాలా గ్యాస్ కూడా ఎంతో చాలా తగ్గిస్తది
ఇలా పానీ పూరీలు గప్చిప్పులు తినే బదులు
అవునండి నిజంగా ఈ సమ్మర్ లో అయితే అట్లాంటివన్నీ తినకోకకు ఉన్నోక్కా ట్వంటీ రూపీస్ అయినా కొత్ పుచ్చకాయ తినేది మేలండి వాటర్ మిలన్
అవును మనకి ఇప్పుడు కాలేజ్ ముందు గాని, ఎక్కడైనా కానీ, ఒక ట్వంటీ రూపీస్, థర్టీ రుపీస్, అని కప్ పెట్టుంటారు.
అవునండి ఆ మిక్స్ ఈ మధ్య ఈ మధ్య మిక్స్డ్ ఫ్రూట్స్ ఎక్కువైపోతున్నాయండి
అవును చాలా మంది బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారండి. స్టార్ట్ప్ గాని, యూట్యూబ్ లో గాని, అలా అలా అలా చేస్తూ చేస్తూ అదే మంచి బిజినెస్ అండి ఆన్లైన్. బిజనేస్
చాలా మంచిగా అయిపోతుందండి ఆ ఫ్రూట్స్ ఎవరైనా తింటా రండి
హ అవ్ ను
ఆ ఈ సమ్మర్ లో అయితే మంచిగా వాటర్ మిలాను కొబ్బరి బోండము
పుచ్చకాయలే ఎక్కువ తిండు కర్బూజా అండి కర్బూజ జ్యూసులు కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే ఎండ కాలము
చాలా అవును అవునా అండి ఆ చాలా హెల్తీగా ఉంటాము ఈ సమ్మర్ లో కాఫీ ఫీస్ హార్ట్ మా చెల్లి బాగా చదువుతున్ ఉన్నారు
మ్మ్
ఆ
నాన్నగారు అమ్మ నాన్నగారి హెల్త్ ఎలా ఉంది.
బావుంది
మ్మ్
ఆ ఇంకా ఏ ఏం తింటే బాగుంటుంది. ఈ సమ్మర్ లో ఏం చేస్తే బావుంటుంది
సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి మంచిగా ఫ్రీగా వదిలేయాలండి మరీ చదవండి మరీ ఉండండి అని చెప్పకూడదు వాల్ని ఫ్రీగా వదిలేయాలి
అవునండి ఎంత ఫ్రీగా ఆ
వాళ్ళ మైండ్ అనేది సమ్మర్ హాలిడేస్ లోనే మంచిగా ఫ్రీ అవ్త్ తుందన్న మాట బా ఆడుకుంటారు
అవునండి అలా బయటికి తెస్కెళ్లి పిల్ల పిల్ల పిల్లల్ని అట్లా ట్రిప్ తో ఎంజాయ్ చేసి పిల్లలకి ఏమైనా చూపించి తెలియనివి అలా అంతా చూపించాలండి పిల్లలకి మంచి
మ్మ్ అప్పుడే వాళ్ళు అత్ సమ్మర్ హాలిడేస్ ముగిసిన తర్వాత
మళ్ళీ ఫ్రెష్గా స్కూల్కి ఎల్రా ఆ అవునండి ఇలా ఎంజాయ్ చేసాం, అలా ఎంజాయ్ చేసామని ఫ్రెండ్స్ కి చెప్పుకుంటూ ఆ ఫ్రెండ్స్ కి చెప్పుకుంటూ
వీళ్లు అలా అలా ఒత్తిడి పెడితే పిల్లల బ్రెయిన్ అనే దెబ్బతిింటది
ఆ అదేంటోనండి పాపం పిల్లలకి మరి ఆ క్లాస్ హోంవర్కే ఇస్తారు పాపం
అవునవును ఎప్పుడు హోంవర్క్ రాసుకురండి అదే అదే ఉంటది కాని హ
ఆ పాపం పిల్లలకి హోమ్వర్క్ రాయాలంటే చాలా బాదా అండి
అవును అలా ఎక్కువ ఒత్తిడి ఎప్పుడుూ పిల్లలకు పెట్టుకు ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా వదిలేయాలి వాళ్ళు చదువుకుంటారు అనే ఇంట్రెస్ట్ వచ్చినప్పటిక చదివించాలి వాళ్ళతో మనము
అంటే వాళ్ళే తెలుసుకుంటారంం ఆ ఏజ్ వచ్చే కొద్దిీ ఇంత చదవాలి అంత చదవాలి అని
అవును నవును
ఇంటర్నేషనల్ స్కూల్స్ే చూస్తున్నాము వాళ్ళకి స్కూల్స్ అసలు ఎక్కువ గంటలు గంటలు అలా
ఒత్తిడి పెడుతూ ఉంటారు కొంతమంది పిల్లలు దాన్ని ఆలోచించి ఆలోచించి వాళ్ళ బ్రెయిన్ దెబ్బతి ఉంది అది ఎవరికి అర్థం కావట్లేదు
ఉంటారు చదువుతారు పేరెంట్స్ అది ఇది కానీ హైయర్ ఎడ్యుకేషన్ కు వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు కొంచరు పిల్లలు వన్ టు ఫిఫ్త్ వరకు చదువుతారు కొందరు పిల్లలు సిక్స్త్ టు టెన్త్ హైర్ హైయర్ పోయే కొద్ద్దీ మంచిగా చదువుతారు అలా
అవునవును సో మనం పిల్లలు ఎంత చదువు తారోఅంతే చదివించాలి
అవును ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు ఆ చాలా ఇప్పుడు కాకపో పోయిన రేపు పొద్దునికి వాళ్ళ మైండ్ సెట్
అవును ఇప్పుడు మనల్నే ఎగ్జాంపుల్ తీసుకోండి మనం చిన్నగా ఉన్నప్పుడు అసలు ఇలాంటివేమో తెలీదు
తెలీదు
వెళ్లామా చదువుకున్నామా ఆడు
హోం వర్క్ రాస్తున్నామా పడుకున్నామా ఏమి తెలిసింటది ఆ వయసులో
ఇప్పుడు ప్రయోజకులు అయ్యామా లేదా అలానే ఆ పిల్లలు కూడా తెలుసుకొని ఆ ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ తెలుసుకొని చదువుకుంటారు మంచిగా అలా అని చిన్నప్పటి నుంచి వాళ్ళని క్కు ఒత్తిడి పెట్టడం మంచిది కాదు
ఫస్ట్ ర్యాంక్ రావాలి సెకండ్ ర్యాంక్ రావాలి ఆహా
ఆ మంచి
అప్పుడు అప్పుడు మైండ్ సెట్ గ్రోత్ అవ్వద్ అసల
అవును
మీరెలా చేస్త స్తారండి ప్రెజర్ చేస్తారా లేకపోతే ఫ్రీగా వదిలేస్తారా
నేను వాళ్ళు చదివినంత సేపు చదివిస్తాను ఇలా బుక్ క్కుల్ ముందు పెట్టి నేను అదే చదవండి బట్టి కొట్టండి అని మాత్రం చెప్పనండి
ఆ ఎం
కొంచం కొత్తగా ఎలా చదివించాలి వాళ్ళని కొత్తగా ఎలా చదివించాలి రైమ్స్ ని కలిపి చదివిచాలి అలా బుక్ లో ఇదే ఏ చదువు బి చదువు సి చదువు అం
ఆ ఇంట్రెస్టింగా యాక్టింగ్ ఉండేలాగా చేపించాలండి
రము పిల్లలు డ్యాన్సులతో డ్యాన్స్ చేపిస్తూ వాళ్ళకి చదువు చెప్పడము ఇలా కొత్త రకంగా అవునండి
ఆ అలా చదివించాలండి పిల్లల్ని ఆ
హ్మ్
ఇంకా ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయండి
పార్క్ కి తీసుకెళ్ళాలి
ఆ పిల్లలకి పార్క్ చాలా ముఖ్యమండి పిల్లలకి
పె తోటలే ఎక్కువ తోటకి తీసుకెళ్ళి ఒక చెట్టు కింద ఒక ఇరవై నిమిషాలు ఆడిపిచండి
ఆ చుట్ చుట్టుపక్కల చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంటారు అంటే పల్లెటూరులో ఉంటే చాలా ఇదిగా ఉంటారండి పిల్లలు బాగా ఆ
వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే బుక్స్ తీయండి చదవండి రాయండి ఇలా పెడితే ఇబ్బంది పడతారు పిల్లలు
ఆ పాపం ఇప్పుడు ఇక్కడ విలేజెస్ లో కాకుండా ఇలా సిటీస్ లో ఉన్న పిల్లలయితే అసలు ఆ మైండ్ సెటు ఆ బయట వాతావరణం అట్లంత తా ఏం చూసిన్నారండి తెల్లిండదు అదే పల్లెటూరులో ఉన్న పిల్లల్ని చూడండి ఆ
అలాంటి పిల్లలు ఊరికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆ వాతావరణానికి అలవాటు పడరు ఎప్పుడు ఫోన్లు ల్యాప్టాప్లు ఇదే ఉంటారు వాళ్ళు అవును ఇలానే ఉంటారు అన్నమాట
దండన్న మాట ఎంతైనా పల్లెటూరు వాతావరణము ఆ అందరి చ్చుకోవడము అలా ఇలా అంతా చాలా ప్రేమగా అట్లా అవన్నీ చాలా దెలుస్తాయి పల్లెటూర్లో ఉంటే స్వచ్చమైనదనమాట అండి సరే అండి అయితే బాయ్ అండి
కే అండి